హలో నమస్క ఆ నమస్కారమండి టి బాన్నారా అండి
ఆ బావున్నామండి మీరెలా ఉన్నారు
ఆ బావున్నామండి
తిన్నారా అండి
ఆ తిన్నామండి మీరు తిన్నారా అండి
ఆ తిన్నామండి
ఏం తిన్నారండి
మేమ పులిహోర తిన్నామండి
ఆ ఎలా తయారు చేస్తారండి అది
ఆ పులిహోర తయారీ విధానం ఒక పది నిమిషాలు ప్రసంగం అండి అంతే
ఆ
ఆ ఫస్ట్ వచ్చేసి మేము వాటిలో కావల్సినవన్నీ చెప్తా చూడడండి పదార్థాలు
ఆ చెప్పండి
ప్పులు తీసుకున్నా అండి
ఆ
చింతపండు లేదా నిమ్మకాయలు ఉంటాయి కదండం అండి
ఆ
వాటి రసం తీసుకోవాలండి
ఆ
తరువాత పసుపు ఒక టీ స్పూన్ తీసుకొండండి
ఆ
తర్వాత ఉప్పు తగినంత తీసుకొండండి మీ రుచికి సరిపడే అంత
ఆ
తర్వాత పచ్చిమిర్చి ఉంటది కదండి అండి అది అది కూడా అంతే అండి నాలుగు నుంచి ఐదు తీసుకోండి లేదా బాగా కొంచెం కావాలి కారం కావాలి అంటే మీకు తగినంత తీసుకోండండి
ఓకే
తరువాత ఎండుమిర్చి తీసుకొండండి ఒక రెండు మూడు
ఎండుమిర్చి కూడా వేస్తారా అండి అందులోకి
ఆ అవునండి వెయ్యాలి ఆ తర్వాత ఆవాలు జీలకర్ర
ఆ ఓకే
కదండి అవన్నీ వేయాలి తర్వాత శనగపప్పు వేయడం వల్ల చాలా బాగుంటుందండి ఆ ఒక టీ స్పూన్ యాడ్ చేసుకోండి
ఆ ఓకే
పప్పు
ఆ
తరువాత వేరు శనుగులు ఒక రెండు టేబుల్ స్పూన్లు తీసుకోండండి
ఓకే
తర్వాత కరివేపాకు నూనె అవంత తీసుకోళ్ళండి నూనె ఎక్కువ తీసుకోవద్దండి తగినంత తీసుకోండి ఒక మూడు టేబుల్ స్పూన్ స్పూన్లు అట్లా మీరు చేసుకునే క్వాంటిటీ ని బట్టి అండీ అది ఇప్పుడు ఎట్లా తయారీ చేస్తామనేది ఫస్ట్ ముందు గా ఆ బియ్యంని బాగా కడగాలండి
ఓకే
ఆ బాగా కడిగిన తర్వాత దాన్ని కొంచెం ఉడికించాలండి
ఓకే
ఆ బాగా ఉడికించి తర్వాత దానిని కొంచెం ఆ చల్లార్చాలండి
ఓకే ఆ
చేసి తర్వాత చింతపండు నీళ్లు ఉంటాయి కదండి నాన్ పెట్టి నాన్ పెట్టినవి ఆ రసం తీసుకోవాలి తర్వాత అది ఒక గిన్నెలో ఆ ఆయిల్ వేసి వేసి ఆవాలు శనగపప్పు మినపప్పు వేరుశెనుగు ఎండుమిర్చి పచ్చిమిర్చి కరివే పాకు వేసి వేయించాలండి బాగా
ఓకే
మేము చెప్పినవన్నీ అర్థంమవుతున్నాయి కదండి ఆ పదార్థాలన్నీ వేసి బాగా వేయించాలి
ఆ ఓకే
తర్వాత చింతపండు రసం యాడ్ చేసుకోవాలండి
ఆ
చింతపండు రసం యాడ్ చేయడం వల్ల కొంచెం పులుపు పులుపుగా ఆ ఫా లేదండి ఇవన్నీ వేయించిన తర్వాత చింతపండు రసం వేయాలి
ఆ ఓకే అండి
రసం వేసిన తర్వాత దానికి కొంచెం ఆ తగినంత పాకం పట్టేంత వరకు ఆ రసం ని బాగా బాగా ఉడికించాలి ఆ వాటిలో మనం వేసిన పోపులో తర్వాత పసుపు ఉప్పు ఉంటుంది కదండండి కొన్ని నిమిషాలు వషాల తర్వాత అది వెయ్యాలి
ఓకే
అంత అది బాగా మర్గనించాలి అండి
ఆ
తర్వాత చక్కగా అది బాగా చల్లారిన తర్వాత
దాన్ని రైస్ లో కలపాల అండి
రైస్ లో కలపాలి అన్ని బాగా కలిసేలా కల్ప పాలి తర్వాత ఆ ఇది వచ్చేసి ఆరోగ్యానికి చాలా మంచిదండి
ఆ అవునండి
పు బాగా ఫ్రెష్గా ఉంటుందండి తాజాగా
ఆ
మన తెలుగు సాంప్రదాయ వంటల్లో ఇదొక పులిహోర ప్రత్యేకమైన స్థానం ఉందండి దీనికి
ఆ అవునండి
ఇది రుచికరంగా ఉంటుందండి తినడానికి ఆ దేవుడికి కూడా పెడతారండి ప్రసాదంగా నైవేద్యంగా
అవునండి
అవున అండి మీరేం వంట చేసుకున్నారండి ఈ రోజు పొద్దున్నే
మేం బిర్యానీ చేసుకున్నామండి
అవునా అండి
ఆ
ఎలా చేసారండి మీరు
ఆ ఏం లేదండి చానా ఈజీనే చెప్తా చూడండి
చెప్పండి అండి
ఆ ఫస్ట్ వచ్చేసి బాస్మతి బియ్యం కావల్సిన పదార్థాలన్నీ తీసుకోవాలండి ఫస్ట్ బాస్మతి బియ్యం రెండు కప్పులు ఆ చికెన్ మీకు ఎంత కావాలంటే అంత తీసుకోవచ్చండి మీరు ఎంత చేసుకుంటే అంత ఒక క అ వన్ కేజ ఫై హాఫ్ కేజి అట్లా అండి అర్ధ కేజీ గాని కేజీ గాని అట్లా
మ్మ్
ఉల్లిపాయలు రెండు తీసుకోండి టమోటాలు రెండు తీసుకోండి పెరుగు ఒక కప్పు తీసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు రెండు స్పూన్లు తీసుకోవండి పచ్చిమిర్చి మీకు కొ కావల్సినవి తీసుకోండి ఒక నాలుగు ఐదు కారం తగ్గట్టు ఈ కొంతమంది తింటారు కొంతమంది తినరు కదండి అలాగా మీకు కావాల్సినన్ని తీసుకోండి ఆ తర్వాత బిర్యానీ మసాలాలు తీసుకోవండి ఒక టూ టేబుల్ స్పూన్ లు కారం పొడి పుదీనా కొత్తిమీర నెయ్యి నెయ్యి కానీ నూనె కానీ ఏదో ఒకటి తీసుకోండి ఉప్పు ఉప్పు తీసుకోవండి ఆ తర్వాత ఫస్ట్ వచ్చేసి మీరు కట్ చేసుకున్న ఆనియన్స్ ని బాగా ఫ్రై చేసుకోవాలండి అవి గ్రే ఇది బాగా మాడిపోయి మాడిపోయే స్మెల్ రావాలండి బాగా ఫ్రై అవ్వాలి రోస్ట్ అవ్వాలండి ఆ స్మెల్ వచ్చ వరకు వేయించుకని అ పక్కన తీసుకోవాలండి ఆ తర్వాత త చికెన్ని ని మీరు మ్యారినేట్ చేసుకోవాలండి పెరుగు అల్లం వెల్లులి పేస్ట్ కారం ఉప్పు బిర్యానీ మసాలాలు మసాలాలు కొత్తిమీర అవన్నీ వేసి బాగా మగట్ చేయాల మగట్ చేసి ఒక హాఫ్ ఎన్ అవర్ అట్ల పెట్టాలండి ఫ్రిజ్లో కానీ లేదా బయట గాని ఎక్కడైనా పెట్టచ్చు ఆ తర్వాత మీరు రైస్ బాస్మతి రైస్ తీసుకోవాలండి ఇప్పుడు టూ స్పూ టూ కప్స్ వాటర్ అదే రైస్ తీసుకున్నారంటే దానికి ఫోర్ కప్స్ వార్డర్ పోయాలండి
ఆ ఆ
ఆ వాటర్ పోసి అది హాఫ్ ఉడికి హాఫ్ ఉడికించేది వరకు ఉ అవన్న వయాలం స్పైసెస్ బిర్యానీ స్పైసెస్ అన్ని వేసి అందులోకి హాఫ్ వరకు ఉడికించాలండి బియ్యం ని అర్ధం ఉడికేంత వర తర్వాత నువ్వు మ్యాగినేట్ చేసు కున్నావు కదండి అది పెట్టాలండి ఫస్ట్ ఆ అది పెట్టి తర్వాత బియ్యం ఒక లేయరు ఆ ఇంకో లేయర్ చికెన్ ఇంకో లేరు ఆ బియ్యము అ అంతా వేసి ఒక ఒక గంట సేపు పట్లనే పెట్టారండి పైన ఏదైనా మూతగట్టి పెద్దగా బరువు ఉండేది పెట్టాలండి
అవునా అండి అందువల్ల అది బాగా తయారవుతుంది ఏమో కదండండి కింద ఆడకుండా
కింద మాడకుండా బాగా తయారవుతుందండి ఆ గాలి అనేది బయట వెళ్ళదు కాబట్టి బాగా తయారవుతుంది అట్లా వేసిన తర్వాత ఆ గంట తర్వాత తీయాలండి దాన్ని తీసి నువ్వు నెయ్యి కానీ ఏదో ఒకటి పైన వేసుకొని ఫ్రై చేసుకుని ఆనియన్స్ ఉన్నాయి కదండి ఆ దాని పైన అవి వేసి కొతిమీర పుదీనా వేయాలండి చాలా బాగుంటుందండి టేస్ట్ ఒక రెండు మూడు గంటల్లో అయిపోతుంది చేసుకునేది
అవునా అండి ఈసారి ఖచ్చితంగా ప్రయత్నిస్త
ఆ ఇదందరికి చనాా ఇష్టమైన ఫుడ్ అండి అసలు
ఆ
ఆ
ఈ రోజు మధ్యాహ్నంకి స్నాక్ ఏమి ప్రిపేర్ చేసుకోలేదా అండి మీరు
ఆ లేదండి నేను రసం చేద్దాం అనుకుంటున్నాను
నేను పూతరేకులు చేద్దాం అనుకుంటున్నా అండి పూతరేకులు ఎలా చేయాలో తెలుసా అండి మీకి
ఆ తెలీదండి చెప్పండి
ఆ చెప్తా చూడండి అండి అది పుతరేకులు అంటే ఏంటో తెలుసా అండి ఫస్ట్ మీకు అదొక మి ఇిఠాయ అనమాట ఆంధ్రప్రదేశ్ లో అది చాలా ఫేమస్ అండి ఆత్రేపురం అండి ఆత్రేపురంలో అది చాలా ఫే ఫేమస్ అండి
ఆ ఓకే
అది ఫస్ట్గా మనము పూతరేకులు తయారు చేసుకోవాలంటే ఆ కొన్ని ఫస్ట్ పదార్ాలు చె కొత్తా చూడండి అండి ఫస్ట్ ఒక మిఠాయి పాకం తీసుకోవాలండి తర్వాత దాన్ని రేకుబట్టాలండి
ఆ
తర్వాత ఇంకా ఆ అదేమితో తయారు చేస్తామ అంటే చాలా మంది డిఫరెంట్ డిఫరెంట్ గా ప్రయత్నిస్తారంండి మేమైతే ఆ బియ్య పిండితో తీసుకుంటామండి
ఓకే
ఆ బియ్య పిండితో తీసుకొని మేము ఆ ఇంకా మనకి కావాల్సింద ఏమంటే అదొక తపాళ లాగాంటుందిురనండి
ఆ అండి
అది తీసుకుంటామండి తర్వాత నెయ్యి కావాలండి నెయ్యి పంచదార బెల్లము
ఆ ఓకే
దాన్ని అంతా నీటుకి తీసుకొని అవన్నీ బాగా ఫ్రై చేస్తామండి ఒకసారి ఎంచుతాము
ఓకే
మ అవం ఆరోగ్యానికి చాలా మంచిది అవునండి తర్వాత ఒక క్లాత్ తీసుకొని తర్వా ఆ క్లాత్ తీసుకొని ఆ క్లాత్ ని మనం బియప్పిండి ప్రాసెస్ తయారు చేసుకుంటాం కదం అడి అది తీసుకొని అద్ద బోండం పని ఇట్లు వేసుకోవాలండి అప్పుడు మనకి రేక్ అనేది చాలా స్మూత్ గా వస్తుంది టెక్స్చర్ అంతా బాగుంటుందండి
ఓకే
అది నీట్ గా పెట్టుకొని దాంట్లోకి ఇప్పుడు మనము ఇంగ్రీడియంయంట్స్ తీసుకున్నాం కదండండి ఆ నెయ్యి పంచదార పొడిబెల్లము అవన్నీ ఆ అరుదేకు పైన వేసుకోవాలండి
ఆ ఓకే
డ్రై ఫ్రూట్స్ అన్ని యాడ్ చేస్తాము దాన్ని జాగ్రత్తగా చుట్టి పుత్తరేకులు తయారు చేస్తారండి అది నోట్లో వేసుకుంటానే వెంటనే కరిగిపోతుంది
ఆ ఓకే
దాని రుచి ఎలా ఉంటుందంటే చాలా మధురంగాగా ఉంటుందండి
ఆ నాకు చేయడం రాదుగాని నేను తిన్నానండి బాగుంటది
అవునండి అది చాలా విశేషాలు విహారాలు వాటికి పోతాం కదండి
అవు అండి
దానికి ఉపయోగిస్తారంండి అది చాలా పాజిటివ్ గా ఉంటుంది తీయ తీయగా
ఓకే
ఆ అది అతిథులకి మర్యాదగా కూడా పంపిస్తారంండి
ఆ అండి
అవునండి ప్రస్తుతం పూతరేకులు ఆ చాలా విదేశాలకు కూడా గుర్తింపు పొందాయండి
ఆ ఆ
తెలుగువారి సం ఆ సంస్కృతి మరియు సంప్రదాయాలు ఇది జహ్నంగా నిలిచిందండి
ఆ ఆ అండి మీకు రసం ఎలా చేయడమ వచ్చా అండి
ఆ చెప్పనండి మేమైతే ఒక రకంగా చేసుకుంటాము మీరు ఎలా చేస్తారో చెప్పండిండి
ఆ ఫస్ట్ చింతపండుది చింతపండు కావల్సిన పదార్థాలు వచ్చేసి చింతపండు ఒక కప్పు చెప్పండి టమటాలు రసం పొడి వెల్లుల్లి ఉప్పు కొత్తిమీర ఇవన్నీ ఫస్ట్ దీనికి కావాల్సిన పదార్థాలండి ఆ తర్వాత ఫస్ట్ నువ్వు ఇది పోపు పెడతాం కదండి అలా పెట్టాలండి ఫస్ట్ ఆవాలు జీలకర కరివేపాకు ఎండుమిిర్చి అవన్నీ వేసి ఆ తర్వాత చింతపండు రసం టమోటా ఉప్పు రసం పొడి కల్ అంతా కలిపి మరిగించాలండి
ఆ
ఆ త తర్వాత కొంచసేపు అలానే పెట్టాలండి టమోట రసము అంతా బాగా మరిగిన తర్వాత అది కొంచెం గుజ్జు అయిన తర్వాత లాస్ట్ లో కొత్తిమీర చల్లి వదిలేయాలండి ఇంకా అంతే అండి ఆ సరే అండి
మరి చక్కటి సువాసన కూడా వస్తుంది కదండి
బాగా ఉంటుందండి
ఓకే అండి ప్రయత్నిస్తాం ఖచ్చితంగా
ఆ ఓకే అండి బాయ్ అండి
ఆ ఓకే అండి బాయ్
అ